హలో నస్తే అండి
ఆ హలో ఎవరు ఆ నమస్తే నమస్తే ఆ చెప్పండి. ఏం లేదు ఇప్పుడే కొంచెం ఫ్రీ అయినా అండి. మ్ చెప్పండి. హలో హలో ఐస్ కరెక్ట్ వస్తలేదండి హలో
హలో
హలో ఆ హలో
అలో
ఆ హలో
వాయిస్ వస్తుందా ఇప్పుడు
హలో ఆ ఇంకుస్తుంది చెప్పండి. ఆ వాయిసు వస్తుంది చెప్పండి.
ఆయ్ ఏం చేస్తున్నారు?
ఏం లేదండి కొంచ్ ఫ్రీయా ఉన్నా అండి
ఊహు ఇంకా చెప్పండి?
లా డిన్నర్ అయిపోయిందా అండి.
కాల్ లేదండి ఇంత తొందరగా తినము
అట్లానా చెప్పండి రంజాన్ పండుగ బట్ బట్టలు తీసుకున్నారా అండి మీరు
ఆ
ఆ రంజాన్ పండుగు బట్టల్ తీసుకున్నారా? రంజాన్ పండుగు బట్టల్ బట్ట ఎందుకండి
ఇంకా కొంచెం టైం ఉందని
ఇంకా కొంచెం టైమ్ ఉన్నదా అండి. ఉమ్ మీరు హౌస్ వైఫా అండి
అవునండి హౌస్ వైఫేనండి హౌస్ వైఫేనండి
పిల్లాలు ఎంతమంది అండి మీక్
మీకు ఏమంటే ఈ రంజాన్ పండుగ గురించి ఏం తెలుసు అండి
మాకు రంజాన్ పండుగ చూడండి రంజాన్ ఒక మనది ఇది అల్లా గురించి పార్థిస్తామండి.
ఉహ్మ్ ఉమ్
ఒక్క పొద్దులు ఉంటామండి ముప్పై రోజులు ఉండేటోళ్ళు ఉంటారు. మ్ ఉండేట్టు వాళ్ళ ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటదండి నేనైతే లేను. ఆ కొంచెం హెల్త్ ఫివర్లో రో ఉండ వల్ల నేను ఉండలే కొంచెం వర్క్ లో బిజీ ఉండ అయితే ఉండలే కొన్ని సమస్యల వల్ల ఉండలేకపోయినాను ఉమ్
అ
బాగా మంది అయితే ఉంటారు అట్లేం లేదు మా దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు పది సంవత్సరాల పిల్లలు కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారండి అట్లేం లేదు మీది ఎన్నైనాయ్ అండి
నేను ట్వంటీ కంప్లీట్ చేసానండి
ట్వంటీ కంప్లీట్ చేశారా అండి
అవునండి ఈ రంజాన్ పండు గా రంజాన్ పండుగ తర్వాత మళ్ళీ ఏం పండుగ వస్తుందండి
బక్రీద్ వస్తుదండి ఆ బక్రీద్ వస్తండి ఒకటి అవునండి మీ రంజాన్ పండుగ స్పెషల్లీ ఏమున్నదండి
రంజాన్ పండుగ స్పెషల్లీ అంటే ఆ సిరుకు కుర్మానే చేస్తామండి
ఉమ్
ఉమ్ ప్రతి ఒక్కరు రిచ్ వాళ్ళైనా గాని పూర్ వాళ్ళైనా గాని అందరు ఇంట్లో చేసిర్రు కుర్మ వండుకుంటారు ఆ రోజు అది సంప్రదాయం మా దాంట్లో పద్ధతి అది ఎవరు ఇన్ ఇంటికి వచ్చిన వాళ్లకు నోరు తీపి చేసి పంపడం అన్నట్టు
ఆహా అంటే ఎట్లా అంటే ఏమన్నా స్పెషల్ పండుగ దేని గురించి చేస్తారు అని ఏమన్నా చెప్పగలరా అండి
దానా
ఆ
రంజాన్ పండుగ అప్పుడు మా ఖురాన్ షరీఫ్ అనేది కిందికి చింది
ఉమ్ ఆహా ఏ రోజు మన ఈ రంజాన్
రంజాన్ రంజాన్ పండుగ రోజే కురాన్ షరీఫ్ అనేది కిందికి తీసుకు వచ్చిల్లన్నట్టు అందుకే ఈ మా ఈ నెల అనేది ప్రత్యేకం
ఆహా అందుకోస్ సో మీ మన ఈ ముస్లిం మీ అందరిది ఏందంటే ఎట్లా అంటే ఇది మీ సత్యమైనది అని అంటారు
అవును అవును అది దేవుడి దగ్గర నుం చి అల్లా దగ్గర నుంచి వచ్చింది అది అది ఎవ్వరు రాయలేదు
ఆహా స్వచ్ఛమైనది అన్నట్టు
స్వచ్ఛమైనది అన్నట్టు
ఆ దాని ప్రకారమే మీరు అందరు నడుస్తారు అన్నట్టు
అవునండి
ఆహా మరి ఇది బక్రీదు పండుగ అనేది ఏమున్నదండి
బక్రీద్ పండుగ అంటే అది ఈదుల్ జొహా అన్నట్టు దానికి మేము ఈదుల్ దుహా అంటామండి రంజాన్ పండుగకి ఈదుల్ ఫి తేరంటం ఈదుల్ ఫితర్ అనే రంజాన్ ని అంటా మీద జొహా అని బక్రీద్ని అంటాం బ బ బక్రీద్ పండుగ ఎందుకు ఇదుల్ జోహా అ ఏ జుబా
ఆ జుబా అతే మేకని కూడా
కోస్తారు ఆ అందుకే మా దాంట్లో కోయడం అని చెప్పారు కదా జుబా చేస్త ఇస్తామని చెప్తారు
అవును జుబా చేస్తార అంటారు అయితే అది బక్రీద్ పండుగ రోజే వచ్చింద అన్నట
కాదు అది రావడం కాదు అండి అంటే మా మా అల్లా ఏం చేసీల్ అంటే ఆ వాళ్ళ ఏమంటే వాళ్ళని పాటించేటోళ్లు ఉంటారు కదా అండి మా దాంట్లో పైగంబర్ అంటాము ఆళ్ళకి ఏమంటే అంటే వాళ్ళ కొడుకుకి నువ్వు జుబా చెయాలి నా నే నాకు నా మీద ప్రేమ అంటే నువ్వు ఆయనకి ఇట్లా చెయ్యాలి అని దేవుడు ఏమంటారో కళలు వచ్చి చెప్తాడు
అలా కొడుకుకి లేదు అలా నాన్నకి
పైగంబర్ కి ఆ కలలో వచ్చి చెప్తాడు ఆయనకి ఎన్ని ఎయిట్ ఇయర్స్ లో ఒక బాబు పుట్టాడు ఆ బాబు కి నువ్వు ఇట్లా చెయ్యాలి దుబా చెయ్యాలి అని చెప్తాడు కళ్ళలోకిచ్చి అయితే మా మా పైంగంబారు ఏం చేస్తాడంటే తీసుకెళ్తాడు వాళ్ళ బాబుని గుద్ పొదు పొద్దుగాల ఫజా టైం లోనే
ఆ
కెళ్ళి ఆ మేకని ఎట్లా గోస్ తరు అలా కళ్ళ మీద పట్టి బట్టు కట్టేజి క పట్టి ఆ నా మెడ ఏమో అక్కడ పెడతాడు ఫుల్ మన్ ఫుల్ ఏడుస్త ఆ ఏడుస్తుంటాడు మా పైగంబర్
ఆ
ఆ మా పైగంబేర్ పేరేమో నూ అలే సలాం
హా
నూ అలే సలాం ఇసాక్ అలే సలాం ఇసాక్ అలే సలాంని ఇట్లా చేస్తాడు ఇసాక్ అలే సలాం ని చెప్తరు మా నూ అలే సలాం ఏం చెప్ తడు ఇట్లా ఇట్లా సంగతి అల్లా నా కలలోకచ్చి ఇట్లా చెప్ పిల్లు ఇట్లా చెయ్యాలి అని సరే నానా మీరు ఎలా చేస్ తే అలా అని వాళ్ళ కొడుకు అంటాడు చెప్పి మే కళ్ళల్లోకి పట్టి కట్టుకొని బండ ఏమంటారు కట్ అద్ ది ఉండదా కొయ్యడానికి
కత్తి ఆ
తీ ఇంకా అది కింద పెడతారు కదా కట్టేది కట్టేలాది దాన్ని అద్ దాని మీద మెడ పెట్టేషిడు పెట్టి ఇక కత్తి తీ పైకె కి కిందికి కోషిండు కోసే వర కు దేవుడు దయ చూడండి వాళ్ళ అబ్బాయి లేడు అక్కడ మా మేక ఉన్నది
ఆహా
కానీ జుబా చేసిండు
వచ్చేది ఏమైతది అది మేక వచ్చేసి
మేక అచ్చేసేది మా మా దేవుడు దయవల్ల మా దేవుడేమంటే ఆయనకి ఏమంటే ప్ర ఆ ఏమైనా పరీక్ష పెట్టిండ్ అన్నట్టు ఆ పరీక్షలో మా పైంబర్ పాసం ఇల్న్నట్టు అప్పట్ నుంచి ఈ ఇద్ ఇదుల్ జుబా అని ఇదుల్ జుహా అని ఈ పండుగ
అచ్చా జ అప్పం నుంచి బక్రీద్ పండుగా అని బక్రీద్ అంటే బక్రిక ఈద్ అన్నట్టు వచ్చింది అన్నట్టు
ఇప్పుడు నుంచే ఇక మేకని ఆ ఏ ఆవులని అందరినీ ఇక జబా చేస్తారు అన్నట్టు
ఇది ఆ రోజు ఎవరు కూడా ఇచ్చేది ఉంటే వా ఆయన పేరు మీద ఈ చేసి అట్ టు మే కాని మన ఆవుని ఏదైనా కూడా ఆ రోజు ఇస్తారన్నట్టు అందరుకు కోసి ఎట్లా అండి మరి కోసిన తర్వాత ఎట్లా మ్ మూడు
ఆ కోసిన తర్వాత ఆ అంటే మూడు వాటలు ఎలా అ టే ఒక వాట మీ రిలేటివ్స్ కి ఒక వాట్ ట మీ ఏమంటారు కాలనీ వాళకు ఒక వాట మీరు ఉంచుకోవాలి అని
ఆహా
టై మీ దగ్గర రిలేటివ్స్ కి ఒక వాట ఇవ్వాలి
ఆహా అట్ ఒక వాటలా ఒక వాటలా ఇగ మన వాడల్లోకి మ్ అందరికి ఇయ్యాల అండి అది
అవును ఇయ్యాలండి
ఆ అంటే ఎంత ఎంత పోతదండి మరి మనుషులకి ఇట్లా కొంచెం ఇగ ఐద ారు ముక్కలు ఇట్లా కవర్ లా వేసి ఇచ్చేస్తారా
అవును అట్లనే ఇస్తారండి అక్కడ జభా చేసుకొని ఇంటికి తీసుకచ్చుకుంటాం మాంసాన్ని ఇంటికి దిస్ కచ్చుకొని ఇంట్లో మంచిగా కసాబ్ ని ఎవరినైనా పిలిచి రాకపోతే ఆ కసాబ్ తో కట్టెరిచుకుంటారు కత్తిరించుకొని చిన్న చిన్న పీసులు లెక్క చేూసుకుని
సరన్నట
చిన్న చిన్న పీసులెక్క చేసి
హు హు అంటే వాడలా కొ కొంత మందికి ఇప్పుడు రిలేషన్ వాళ్ళకు వాళ్ళకు ఇంటికి హు మళ్ళా ఎవరైనా బయటోళ్ళకి ఇట్లా అందరికి ఇచ్చి ఒక వాట తీసుకుంటూ రెండు వాటలు పంచ్ తర అండి హు హలో
ఆ చెప్పండి
ఆ అయితే ఇట్లా చేస్తారన్నట్టు దాని వల్లనే బక్రీద్ పండుగ అని పేరు వచ్చింది అన్నా
అచ్చిన్
ఆహా ఇది మన ఏమంటారు ఇంకా మనకి ఇది మన మిలాజన్ నబీది అని వెళ్తారు అది ఏందండి ఎట్లా ఉన్నది హుమ్ దాని గురించి ఏమన్నా వివరించగలరా అండి
మిలా మిలాదున్ నబీ అంటే మా నబీ మా పైగంబర్ మా లాస్ట్ పైగంబర్ ఆయనే ఆయన పేరు హజరత్ ముహమ్మద్ ముస్తఫా సలేల హువా లెస్ వాలం ఆయన పేరు ఆయనే జన్మించిన దినం అన్నట్టు అది
ఆహా
హుమ్ ఆయనే జన్మించిన దినం కాబట్టి ఆ దినాన్ని మనం జర్ జర్ మిలాద్ అంటే పుట్టడం నబీ పుట్టిన దినం
అచ్చా
మ్
అయితే దాని వల్ల ఏందంటారు నబీ పేరు త తీసి ఆ రోజు మనం పండుగ కూడా చేసుకుంటాం ఇంట్ల ఆయన పేరు మీదనే
హుమ్ జుమ్ముస్ లెక్క కూడా చేసుకుంటారు
జె ఇంట్ల పండుగ చేసుకొ ని మనం ఆయన పేరు మీద అట్లా ర్యాలీ తీస్తారు కదా
ఆ అదే జులుస్లు లెక్క తీస్
అదే సంవత్సరం సంవత్సరం తీసారైతే మరి దాని గురించి చెప్తాను అండి అట్లా ఆ అందు గురించి కొంచెం డౌట్ ఉండది అడిగినాండి
ఈ హోలీ పండుగ కూడా ఉగాది అనేది కూడా హిందువులకు బాగా పెట్న ఏమంటే గొప్పది అన్నట్టు ఉగాది
ఆహా
ఉగాది అంటే వాళ్ళకు ఉగాది అంటే అంటే వాళ్ళకు ఏమంటే బాగా ఏమంటే కొత్త దినోత్సవం అన్నట్టు
అట్లా దాని వల్ల ఈ బి మిలాజ నబీ కూడా అట్లా అన్నాడు ఓకే అండి ధన్యవాదములు అండి
ఓకే ఓకే చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా ధన్యవాదాలు మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు
డౌట్లు ఉన్నా కూడా కొన్ని వివరించారు మీరు కూడా ధన్యవాదము అండి మీకుది కూడా
ఓకేనండి ఓకే ధన్యవాదాలండి
క ధన్యవాద